హలో
ఆ చెప్పండి మీరు
ఈ ఇప్పుడు సమాజంలో మొన్న మ మనము మహిళలు దినోత్సవం చేశాం కదా దాని గురించి కొన్ని మాట్లాడుకుందాం మనం ఈరోజు సమాజంలో మనకంటూ ఒక ప్ర ప్రత్యేకత ఉంది కదా
అవునండి ఆ తెలుసు అండి మన సమాజంలో మహిళా దినోత్సవం అనేసి ఒక రోజుని సెలబ్రేట్ చేస్తారు
మనకంటూ ఒక ప్రత్యేక త్యేకమైన స్థానము ఏర్పరచుకున్నాం కాబట్టి మనము మనం మార్చి ఎనిమిదవ తేదీన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాం దాని గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పు
మహిళల్లో అన్ని విష యాలలోను ము ముందడుగులోనే ఉన్నారు ఒక వె వ్యాపారవేత్తగా ఒక రాజకీయవేత్త త్తగా ఒక గృహిణిగా ఒక మహిళగా ఒక తల్లిగా అన్నిట్లోనూ ముందే ఉన్నారు వాళ్ళకంటే ఒక ప్రత్యేక రోజు కావాలనేసి మహిళా దినోత్సవంగా చూసుకుంటున్నారని అనుకుంటున్నాను
ఇంకా సమాజంలో మహిళల్ని ఎక్కువ గౌరవించాలని ఉ ఉద్దేశంతో మనము ఈ మహిళా దినో త్సవాన్ని ఏర్పాటు చేసి ఇంకా జ్ఞానోదయం లేని కొంతమంది పురుషులకు జ్ఞానోదయమయ్యేలా కొన్ని కొన్ని మనము కథల రూపంలోనుూ సినిమాల రూపంలోను వీక్షించేలాగా చేస్తున్నాము అంతే కదా
అవునండి కొ కొంతమందిని పాటల రూపంలో కూడా కొంతమంది ఆడవాళ్ళని ప్రోత్సహించడానికి కూడా ఆ పాటలు కూడా ఉన్నాయి కొంతమంది ఆ పాటలు మాటలతోనే స్ఫూర్తి పొందిన వారు కూడా ఉన్నారు
ఇంకా ఈ మహిళల కోసమనే ప్రభుత్వం కూడా ఎన్నో చిన్న మొత్తాల పథకాలను మన కోసమని ఏర్పరిచింది
కొన్నింటిలో ఆ ద డ్వాక్రా సంఘాల అనేసి రాజ సంఘాలు అనేసి అలాంటివి కూడా మహిళలకే ఉన్నాయి
ఆ డ్వాక్రా సంఘాల్లో మనకి పావుల వడ్డీ అని వడ్డీ మాఫీ అని చేసి ఎంతోమంది ఉపాధిని కల్పించి వాళ్ళకంటూ ఒక బిజినెస్ ఏదో ఒక షాప్ పెట్టుకునేలాగా మన ప్రభుత్వము చాలా ప్రోత్సహిస్తుంది స్తుంది
ఆ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి ప్రభుత్వము వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అలాగే మహిళలకి తోడుగా కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సహిస్తున్నారు
ఆ మహిళలనే ఇప్పుడు సమాజంలోని ధైర్యంగా ఉండి చదువుకునే పిల్లలు కూడా సమాజంలో ధైర్యంగా తిరగగలిగి రోడ్డు మీద మగవాళ్ళున్నా కూడా వాళ్ళని ఎదుర్కొటానికి కి కరాఠీ ఇంకా బాక్సింగ్ కొన్ని కొన్ని ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయి
కొంతమంది మహిళలు ఆ స్పేస్ లో కూడా వెళ్తున్నారు మగవారికి మేమేం తక్కువ కాదు అనేసి స్పేస్ సెంటర్ క వెళ్తున్నాడు వెళ్తున్నారు అక్కడ వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు ఏమేం కనుక్కున్నారో అన్ని మన ప్రపంచానికి తెలియజేస్తున్నారు
గృహలు వంటింటికే పరిమిత మతం కాకుండా ఈ రోజు సమాజంలో వాళ్ళకి తోచిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ తో ఒక కాలం మీద నుంచునేటటు మనము ఈ రోజుల్లో గొప్పగా చెప్పుకోగలుగున్న మహిళలు చాలా మంది ఉన్నారు
చాలా మంది మహిళలు గృహిణులుగా వాళ్ళ గృహిణులుగా ఉన్నారు అలాగే సమాజానికి పనికొచ్చే విధంగా కొంతమంది డాక్టర్లుగా ఉన్నారు కా పోలీసులుగా ఉన్నారు చాలా వాళ్ళ చాలా ఉద్యోగాలు చేస్తున్నారు వాటి వల్ల ఇంకొంతమంది స్ఫూర్తి పొందుతారని అనుకుంటున్నాను
మకు మనకి మహిళల రిజర్వేషన్ కూడా చాలా మంది ప్రభుత్వము పెంచుతమని చెప్తా ఉంది అది ఎంతవరకు సబబే నువ్వు చెప్పగలవా
సబబు అంటే మహిళలు అన్నిట్లోనూ ముందుంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడా మహిళలక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే ఇంకొంచం ముందుగా ఉండాలనేసి ఇప్పటిక అయినా మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి అలాంటివి జరుగు కుండా వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఉండాలనేసి మా ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో కూడా మహిళలు గెలవాలని కోరుకుంటున్నాము.
మహిళలు ఇంట్లో కూడా అత్తనే అత్త కోడలనే తారతమ్యాలు లేకుండా ఇద్దరు ఒక స్నేహితుల్లాగా ఒక తల్లి కూతుర్లాగా కలిసిమెలిసి ఉం టే ఎంత బాగుంటుందో కదా
అవును చాలా బాగా ఉంటంది కొన్ని కొన్ని కుటుంబాల్లో అలాగే కలిసిమెలిసి ఉంటున్నారు కొంతమంది అడ్జస్ట్ కాకపోపోవడం వల్ల విడిపోతున్నారు వచ్చే అత్తే కాదు వచ్చిన కోడలే కాదు అత్త కూడా అడ్జస్ట్ అవ్ వెళ్ళాలి అలా వెళ్ళకపోతే కుటుంబాలే విడిపోతాయి
ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగాలు చేయటం వల్ల వాళ్ళు కొంచము టైము ఎక్కువ ఉండలేక ఇంట్లో ఉండలేకపోతున్నారు అలాంటప్పుడు మగవాళ్ళు కూడా వాళ్ళకి సాయం చేస్తే ఎంత బాగుంటుందో కదా
మా కుటుంబంలో అయితే ఆ మగవారు కూడా మా ఆడవాళ్ళకి అందరూ సహాయం చేస్తారు ఎందుకంటే ఇంట్లో ఉండి వంటింటికే పరిమితం కాకూడదనేసి అన్ని విషయాలు తెలుసుకోవాలనేసి ఆ బయ టు జరిగేటివి ఆ బయట జరుగు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి మనం ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలనేసి మా కుటుంబంలోని పురుషులు అలాగే మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తారు
మా మొన్న మా పక్కింట్లో ఒక అమ్మాయి పాపం బా ఉద్యోగం చేస్తా ఉంది వాళ్ళ అత్త మామలు తనని హింసిస్తా ఉంటారు వాళ్ళ భర్తయితే నాకు వంట చేయలేదు అది చేయలేదు ఇది ఇది చేయలేదని హింసిస్తా ఉంటారు త రోజూ నాతో ఏడుస్తా ఉంటుంది
మా చుట్టుపక్కల అయితే అలాగ ఏం లేదు అందరూ కొంచెం బాగానే ఉంటున్నారు కాకపోతే ఆ టైం సరిపోలేదని ఫీల్ అవుతున్నారు
సమయము కూడా పిల్లలతో భర్తతో కూడా కొంచెము స్పెండ్ చేస్తే బానే ఉంటుంది ఆడవారికి కూడా కానీ ఇప్పుడున్న ఉద్యోగాలలో ప్రతి ఒక్కళ్ళూ బిజీ బిజీగానే ఉంటున్నారు కదా
అవును చాలా వరకు మహిళలు చాలా బిజీ అయిపోయారు మ పొద్దున లేసినప్పుటి నుంచి ఇంట్లో పనులు మళ్ళీ ఆఫీస్ వర్కులు మళ్ళీ ఇంటికి వస్తానే పిల్లలు మళ్ళీ కుటుంబం బాధ్యత అన్నిట్లోనూ ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు వాళ్ళలో మనం కూడా ఉన్నాము మన టైము మనకి సరిపోవట్లేదు మన కుటుంబానికి ఆ లో స్పెండ్ చేయడానికి సరిపోవడం లేదు మనమే కేటాయించుకొని వాళ్ళతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను
నీకు అన్ని ఉద్యోగాల్లో కల్లా మహిళలకి ఏది ఎక్కువ ప్రత్యేకత ఉద్యోగం చెప్పగలవా
ఏది ప్రత్యేకత ఐనది అంటే నేను చేస్తున్న ఉద్యోగం టీచర్ పోస్ట్ కాబట్టి నాకు అదే ప్రత్యేకత ఎందుకంటే మన టైం ఆ మన టైం టి వెళ్ళొచ్చు మళ్ళీ మన టైం కి రావచ్చు మన కుటుంబంతో గడపచ్చు టైం ఉంటుంది మనం ఎక్కువ ఎక్కువగా బయట తిరిగే పని ఉండదు కాబట్టి మనకి నాకు తెలిసినంత వరకు టీచర్ పోస్టే ఉపాధ్యాయులు పోస్టే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను
నాకైతే టీచర్ పోస్ట్ వల్ల ఎంతో మంది మంచిగా పని సమాజానికి పనికొచ్చే పిల్లల్ని మనము తయారు చేయగలుగుతాము ఇంకా మనకు తెలిసిన సంస్కారము మనకు తెలిసిన మంచి బుద్ధులు నేర్పించి వాళ్ళని మంచి ప్రయోజకులుగా చేయగలమని నాకు నమ్మకం ఉంది
నేను కూడా అలాగే అనుకుంటున్నాను మన చేతుల్లో చాలా మంది ఒక ఐఏఎస్ కానీ ఐపిఎస్ కాని డాక్టర్ గాని పోలీస్ కాని ఇంకా ఒక టీచరే కానీ ఇంకా ఏదేదో ఇంకా మంచి మంచి ఉన్నాయి వాళ్ళన్నిట్లోనూ ముందుకు వెళ్ళడానికి మనమే మొదటి అడుగు కాబట్టి టీచర్ పోస్ట్ చాలా మంచిదని నేను నేను అనుకుంటున్నాను అందుకు ఉపాధ్యాయు జెన్స్ కన్నా మహిళలే ఎక్కువ దానికి సూట్ అవుతారని నేను అనుకుంటున్నాను
ఇంకా మనం నాకు తెలిసి డాక్టర్ ఉద్యోగం కూడా చాలా మంచిది ఎందుకంటే స్త్రీ అనేది ఓర్పుకి సహనానికి బాగా ఉంటుంది కాబట్టి మగవారి కన్నా కూడా ఆడవాళ్ళ డాక్టర్లయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది
అవును చాలా వరకు మహిళలు కూడా అందు డాక్టర్లుగానే ఉన్నారు కొన్ని కొన్ని సమయాల్లో అంటే కాన్పులు ఇలాంటి వాటికి మనం ప్రతి ఒక్కటి జెన్స్ కి చెప్పుకోలేం కాబట్టి ఆడవారే ఉండటం మంచిది అందులోనూ చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఆడవారే ఉన్నారు డాక్టర్స్ గా
కం నర్సులు కూడా ఎక్కువ మనం చూస్తా ఉంటే పట్ల కదా అందరుూ నర్ నర్సులే ఉంటారు నర్సులు ఆడవాళ్ళ ఉంటారు ఎందుకని వాళ్ళకంటే ఓర్పు సహనం ఉంటుంది వాళ్ళు నిదానంగా తల్లి ప్రేమను కూడా మనకి పేషెంట్లకు పంచుతారని అట్లా అంటుంటున్నారు కదా నువ్వు చూసావా ఎప్పుడైనా
నేను చూసానండి చాలా వరకు ఏ హాస్పిటల్కి వెల్లినా సిస్టర్ సిస్టర్ అనే ఉంటారు కానీ బ్రదర్ అనేసి ఎక్కడా ఉండరు సిస్టర్సే ఎక్కువ ఉంటారు సిస్టర్స్ అంటే లేడీసే ఉంటారు అది ఎవరైనా సరే ఒక చిన్న అమ్మాయి నుంచి అయినా పెద్ద డాక్టర్ వరక అయినా సిస్టర్ నర్స్ అనే అంటారు వాళ్ళకి ఏ ఎందుకంటే ఆడవారికే ఎక్కువ ఓపిక సహనం ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఇలాంటివి ఏదైనా ఒక పేషెంట్ వచ్చినా వాళ్ళు చూసుకోవడానికి ఆడవారే సూట్ అవుతారునేసి వాళ్ళే ఎక్కువగా ఉంటారు అలానే జేన్స్ తక్కువగా ఏమి ఉండరు జేన్స్ కన్నా మహిళలే ఎక్కువగా ఉంటారు
ఇంకోటి గమనించావా డాక్టర్లకి రిటైర్మెంటే ఉండదు కదా పాపం వాళ్ళు ఎంత ఎక్కువ వయసు కి వచ్చ వచ్చిన కూడా ప్రజల కోసమని సేవ చేస్తానే ఉంటారు అవును కదా
అవునండి చాలా బాగా చెప్పారు ఎంత ఎంత కష్టపడితే వాళ్ళకి అంత మంచి పేరు డాక్టర్స్ కి
అవునా డి ఇంకా నే ఈ కథని ముగించాల అనుకుంటున్నాము ఓకేనా అండి
ధన్యవాదాలు